అ
తిన్నను తినవా
తిన్న
ఏం చేసాన్నావు
అంతే బయట కూర్చొని ఉన్న నేను
హు
ఓహో
ఏ ఇంగ్ బోర్ కొడ్తా ఉంటే కూచో
డి
బోర్డు కొడతా అండి ఇప్పుడే తినేసి వచ్చి కూర్చోను ఉన్నా
అవునా నీతో మాట్లాడుతేనే టైం పాస్ అవుతుంది అన్న ఏమైనా ఫన్నీ విషయం చెప్తావా
డి ఇంతలో ఏంస్ అయితే చాాల ఉన్నాయి ఇది బంత ఫ్రీగా ఉంన్నా కుంటాన్నావా నువ్వునన్ని
ఆ
మ్ నేను సరే చెప్తా అండి నిన్న ఏమైందంటే
మ్
మా అమ్మ ముందు నేనే హీరో అయిపోయిన తెలిసిన నిన్న
ఏంది న్యూ హీరో అవ్వడం అంటే ఖచ్చితంగా ఏదో కామెడీ అయింటది
నేను అదే ఎక్స్పెక్ట్ చేయాల హీరో అంటే నను అదే ఎక్స్పెక్ట్ చేసింటో అని తెలుసు ఏమైందంటే నేను ఇంట్లో స్టైలిష్గా టివి చేయాలని అనుకున్నాను నిన్న, ఏమన్నా కొంచెం ర్యాండమ్గా కాకుండా కొంచెం ఏమన్నా స్టైల్ గా టీ చేయాల అని అనుకున్నా
అయ్య ఉమా నిచేతి టీ నా అయ్యో దేవుడా కాపడు
విను నువ్ ఫస్ట్ ముందే జడ్జి చేయ్యద్ద్ద విని మళ్ళ చెప్పు ఏం చేసినా అంటే యూట్యూబ్ లో చూసి ఈ మసాలా టీ చేయాలని అనుకున్నా అంటే ఎక్కువ ఇన్ ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతానే లే మసాలటీ సడేలే చేసేస్తామని యుట్యూబ్ లో కొట్టి ట్రై చేసిన
హ ఇంతవరకు కిచెన్ బానే ఉంది కదా
బానే ఉంది కిచెన్కి ఏం కాలేదులే అది కా దు విషయమ ఏమంట అంటే టీకి బదులు సాబ టీ అయిపోయింది తెలిసిన అది
ఏది
సామటి ప్పింది టీకిీ బదులు ఏమ ఏమైందంటే పొరపాటన జీలకర్ర మిరియాలు అల్లం వేసి మసాలా మసాలాని అను కున్నంటన్ని కానీ ఉప్పు కూడా వేస్ట్ చేసా దాంట్లో
అ తంద ఒప్పునా సరిపో ఎవలే
నిన్న చెప్పలేద గెస్ట్లకి అట్లా ఇచ్చేసినను అని షుగర్ బదులు సాల్ట్ వేస్ ఫ అది గుర్తుకొచ్చిందాక మళ్ళా
ఇ ఎన్ని సర్లుచేస్తావు నువు
మనచ్చ
ఏ
అమ్మ మా అమ్మ ఒక సిప్ తీసుకుొని నామ్ ముఖం వైపు చూసింది ఏం లుక్ ఇచ్చింది తెలిసిన
ఓహో అంకల్
దాని తర్వాత ఏముందంటే మా అమ్మక ఒక డైలాగ్ చెప్పేస నీ పిల్ ఎగ నింబర్ బట్ బ బ్రతకడం చాలా గొప్ప పని తెలుసు నా నువ్వు చేసే వంటలకి పట్లా అనేసిన మామ
కరెక్టే కరెక్టే నీ ఫ్యూచర్ హస్బెండ్కిి టెస్టింగ్ పీస్ అయితే ముందు
జెప్పేసి ఎంత మాట అనేసింది జూడు
ఉ సరే సరే నా దగ్గర గుడా ఒగ ఇన్సిడెంట్ ఉంది
ఊ ఈమది గుడా కామెడీ నేనా ఏమ్ గనక్యారం చేసినావొ
ఏ నినా ఆన్లైన్ క్లాస్ కి అటెండ్ అవు తా ఉన్నానా
ఆ
అ
ఆ ఆన్లైన్ క్లాస్ అటెండ్ అయి త అవును నువ్వు చదువుకున్న చదువుకుంటున్నావంటేనే ఇదే గొప్ప జోకు నువ్వు మళ్ళీ ఆన్లైన్ క్లాస్ కూడా నా అబ్బా
అయ్యో సీరియస్ గా విను టీచరు సీరియస్ గా ఎక్ప్లెయిన్ చేసి అన్నారు
ఆ చెప్పు
నీ అప్పుడు నేను చెప్పల మేము చూసి నవ్ కుంటన్నాం
ఉమ్ బా టిపికల్ నువ్వే
ఇంగ సడన్ గా టీచర్ అడిగారు దిప్తి అన్స్ అహ ఆన్సర్ చెయ్యి అనింది
అ అంటే నీ పేరు దీసుకొని చెప్పిందా ఆన్సర్ దిస్ క్వశ్చన్ అని సడన్ గా దొరికి పోయినవ్ అనమాట
చాలా నేనైతే చాలా టెన్షన్ అయిపోయినా మైక్ ఖాన్ జేసినా అం తిహి
వన్ ఆన్ జేసినావ ఎసి నావా
ఆ
మన్నేమైం ంది
షాకయ్యి వాట్ ఏమి నువ్వు అం రిటర్న్ అవ్వడానికి రీసన్ అని అడిగా
ఆ మళ నువ్వ ఏం చెప్పినావు
సార్ కాన్స వెరి ఇంట్రెస్టింగ్ అన్నా
ఆ అంటే కాన్సెప్ట్ అ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటే నవ్వుతారా
లేదు అటెండె
ఆమె ఏం చెప్పింది సార్ ఏమన్నాడు నను
మళ సారీ ఎం నమ్మలేదు అది ఆడ మళ్ళా అటెండెన్స్ లో నాకా అటెండెన్స్ వేకున్నా నాట్ అటెంటివ్ అని మార్క్ చేసు కులార్ సార్
అయ్యో ఇప్పుడు నువ్వు ఆన్లైన్ క్లాస్ అటెండ్ అయ్య కూడా వేస్టయినా ఇంకా
వేస్ట్ అయిపోయి నేను అటెండ్ కావడమే చాలా పెద్ద గొప్ప లాస్ట్ కి వేస్ట్ అయిపోయి
మ్మ్ ఏందో లే అసలు లైట్ దానికెందుకు ఫోను నాట్ అటెంటివ్ అని మేడం
ఉ నాకైతే ఏందో ఈ టీచర్స్
మ్మ్ నిన్న ఏమైందో తెలుస ఇంగు ఇంగు ఇన్సిడెంట్ చెప్పు తరుడు ఏమింటి నేను జిమ్కి వెళ్ళాలని ఫిక్స్ అయినా అనమాట
వావ్ జిమ్కి ఓకే వన్డే ట్రాన్స్ఫర్మేషన్ చేద్దాం అనుకున్నావా
హ అంటే పకున ఏమైందంటే ఎగజాక్ట్ కా ఫస్ట్ టుడేనే ట్రైనర్ అడిగాడు అనమాట జిమ్నోలో ని గోల్స్ ఏమి అని నేనేమ మ నేనుండి నేనుండి సన్న అంటే నేను సన్నగా ఉన్నాను కదా అది కూడా రాలేదు నేను నాకు మైండ్లో ఏం ఏం చెప్పేసా నేను సడెన్గా వెయిట్ లాస్ అని చెప్పిన
ఓ సరే సరే ఆ అలా
మనచ్చి టెన్ మినిట్స్కి టెన్ మినిట్స్ అంతసేపు ట్రెడ్మిల్ మీద నడిచేయక నేను లైఫ్ లాస్ అయిపోయిన తెలుసు అంత కష్టంగా ఉ అంత కష్టంగా ఉనింది అది టెన్ మినిట్స్ కి ఆ లాస్ట్కి అయిపో ట్రై అనాడు చెప్పేసినాడు ట్రైనర్ కి చెప్పేసిన నేని నేను మెంటల్ కాస్త ఫిట్ గానే ఉన్నా కాని ఫిజికల్గా మళ్ళ ఫిట్ అవుత సార్ నేను రాలేను అని
పిచ్చుకునలాస్లు
ఉ ఏమ్ చేసే చెప్పు అంత కష్టంగా ఉంటే మళ్ళ ఇంటికి వచ్చలకి నొప్పులు బాడీ ఎంత నొప్పులే
ఓ మనం అట్లే ఉంటాం లేవండి అయిదో ఒకటి మోటివేట్ అయ్యపోయింటాం ళకు మోటివషన్గ పో
హ్మ్మ్ ఎవరంట మొత్తం మార్నింగ్ లేచ మార్నింగ్ మార్నింగ్ లేసి పోవాలేజ్ంకి మళ్ళా కాలేజ్ చూసుకోవాలా మళ్ళీ ఈవినింగ్ పోవాలి ఇంకా అసైన్మెంట్లు వర్క్స్ సినిమ్కి కన్సె్రేట్ చాలదిైవంతా అందుకని ఎవలే మన మల్ళ కావాలని
లాస్ట్ ఏమంటడి నేను చెప్తావేమో
ఆయ్ చెప్ స
నేనైతే మా ఫ్రిడ్జ్ లో నిన్న కేక్ పెట్టటింటి
హ్మ్మ్ ఏం బర్త్డేనా ఎందుకంటే ఏమైనా పార్టీస్ ఏమైనా చేసుకున్నారా
ట్లీ ఊరికె ఎకినాాల అనిపించింది
ఉ క్రేవింగ్సా
హ్మ్మ్ మళ్ళ రా మళ్ళా రాత్రి ఇక్క వచ్చేసి
అ
వినపడుకున్న తినాలి అంటే చిన్నగా తినాలి అనుకున్నాం
ఉ అంతేలా అందరుూ పనుకొనింటారు కదా నైట్ సీక్రెట్ మిషన్ ఆ అందర్కి అందర్ పనిక్వోయెటప్పుడు మీర్ లేస్ తినేది
మ్ అదే అదె మళ్ళొచ్చి లైట్ వేసీ కాన్ లైట్ వేసి తింటుంటే మా నాన్న అక్కడె నిలబడి ఉన్నాడు
మ్ బయ్ పడ్ లేదా నేన్ ఏంటి షాక్ అయిపోయినట్లే అంత సడన్ గా అస్తే
ఔనా
దొరికిపోయినావ్ మళ్ళా ఊ
మ్ దొరికిపోయిన
ముందే ఆల్రెడి టీచర్ దగ్గర్ దొరికినావ్
మ్ కర్
ఎంద వాట్సాప్ లో చూసుకుంటానో వాళ్
అ
మ్
లా మా నాన్నన ఇది మిడ్ నైట్ కేకా లేక బ్రేక్ఫాస్ట్ అడ్వాన్సా అంట
నువ్ ఏం చెప్పినవ్ మళ్ళా
నేను నేన్ సైలెంట్ ఐపొయ్న
ఉ అంతేలె మాక్ గుడా కరోనా టైమ్ ల అసలు మేము పక్కన హాట్ బాక్స్లులూ పెట్కొన్ పడుకుంటామిన్ తెలుస నేను మా అక్క నైట్ లొ అంత ఆకలిసాంది మాకి తినేసి పన్ కున్నమ్ హఫన్ హవర్ కే హాట్ బాక్స్లో చపాతీలు వేసుకోవడ పెట్టుకొని పడుకోవడమే ఆకలేసి వేస్ ఆకలేస్తే లేసి తినేది
ఆహా
మ్ అసల్ మన లైఫ్ అంత కామెడి పీసెస్ కేక్ లాగే మొత్తం
ఉ కరెక్టే కరెక్టె సీరియస్ గ ఎంత సీరియస్ ఉండలని ట్రై చేసినా మనం మాత్రం కామెడీ అయితనే ఉంటది మన లైఫ్ లొ
మ్ ఇంకేమీ ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా ఈ వీకెండ్ నెక్స్ట్ టైమ్ బయటిక్ ఎక్కడైన వెళ్దామా
అవునా వెళ్దాం వెళ్దాం ఎక్కడికైనా కానీ నేను ఒచ్చినప్పుడు నీ దగ్గరికి నువ్ మాత్రం టీచ్ ఎయ్యకే నాకు
మ్ సరేలే నువ్వు ఒచ్చేటపుడు స్లిప్పర్స్ మంచిగా ఏసుకొన్ రా ను ఫస్ట్ హ హ హ నువ్ స్లిపర్స్ మ్ నువ్ స్లిపర్స్ మంచిగ ఏసుకొన్ ఒస్ నేను టిజ్ చేయనలే లేకుంటే టీ చేసి పెడతా ఖచ్చితంగా
అ టి తప్పించుకోవడానికైనా మంచి ఇగ స్లిప్పర్స్ వేసుకొని వస్తా ఇంకా తిన్నావా
ఆ తినేసి వస్తీ ఇప్పుడే నేనా చపాతి పప్పు చికెన్ పకోడా ఉంటే తినేసి వస్తి నువ్వేం తిన్నావు
నేనా అన్నం చిన్న ఎర్రగడ్డలతో కర్రీ చేేస్తారు చూడు అది చేసిండ మైమ
కొంచెం లావు ఉంటుంది కొంచెం
ఉ ఉ ఉ
టున్నది
ఉ మా నాన్నకి ఇష్టం అది
ఉ అవి చిన్న చిన్న ఎర్రగడ్డల్ పైన కూడా కడతారు కదా ముందు కాలంలో చాలా పైన కడతాంట్రీ అవి
నని అవును కడతాను
నేను మనేటీలు ఉన్నప్పుడు అట్లే కట్టుకుంటా అంటమి పైన
ఆహా
ఇంకేమి ఇంట్లో అందరు బాగున్నారా
బాగున్నారు మీ ఇంట్లో
రేపు కాలేజ్ ఉందా
ఆ ఉంది ఉంది మీకు
ఉంది మాక్కూడా
సరేలేతే పను కుందాం మార్నింగ్ నాకు పస్కల్ వేయ్యాలి కదా
ఉమ్ సరే ఎంత ఎండిళ్ళా బాయ్